ఇంగా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నరు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
మేము వాకింగ్ చేద్దామని వర్షం వచ్చిందన్నమాట ఇందాక చాలా సేపు వర్షంలో తడుద్ధాం అనుకునే సరికి ఇగ వాన వర్షం పోయింది ఇగ నడుస్తున్నాం అట్లా
అవునా
మీరేం జేస్తున్నారు
ఏం లేదండి కాలియే
ఖాలీయే ఉన్నారా
ఉమ్
తిన్నరా అండి మరి
ఆ తిన్నమండి మీరు తిన్నారా
ఆ తిన్న తిన్నమండి ఛాయ్ తాగిర్రా మరి
లేదండి టీ తాగలె
ఊహూ మేము ఇగ చల్ల వర్షం వచ్చింది కదా చాయ్ తాగుదామంటే మా ఫ్రెండ్స్ తోటి మేము బయటకి అచ్చినం అన్నమాట
అవునా
బావుంటది కదాండి ఈ వర్షంలో చాయ్ వర్షంలో ఐస్ క్రీమ్ కూడా బావుంటది ఊ నైట్ పడ్డదా మీకు
ఆ నైట్ పడిండే
ఆవ్ మాకైతే నైట్ అయితే ఫళ్ళు ఉరుములు మెరుపులే వచ్చినాయి ఫుల్ అంటే చాలా పెద్ద మొ మెరుపులు కరెంట్ కూడా పోయింది చాలా సేపు
అవునా
ఈరోజు కరెంట్ ఏం పోలే కాని వర్షం అయితే బానే పడ్డది
అవునా
ఆ ఎండకాలంల వర్షాలేందండి
ఉమ్ అవును ఈ ఇప్పుడిగ వర్షాలు పడ్తాయి ఇగ
ఆ మొన్న మృగశిర కార్తి ఆ ఏమో వచ్చింది గదా దాని తర్వాత వర్షాలు పడ్తయ్ అన్నారు మా డాడీ గుడా
అవును
ఇంకా అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు అంటే చదువుకుంటున్న నాకు ఒక ఫ్రైడే ఒక ఎగ్జామ్ ఉంది దానికి ప్రిపేర్ అయి తున్న ఇంటర్వ్యూ ఉంది
అవునా
ఆ
ఓపెన్ అయినాయా మీకు కాలేజెస్
ఆ అవునండి వన్ మంత్ ఏమో సెల్వ ఆల్డేస్ ఇచ్చిరు ఇగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికేళ్ళి మంచిగా ఎంజాయ్ జేసి వచ్చినాం మా తమ్ముళ్లు మా అక్క వాళ్ళు వాళ్ళతోటి
ఉమ్ అవునా సంబర్ హలీడేస్ మొత్తం ఎంజాయేనా
ఆ ఎండాకాలంలో మంచిగా మామిడికాయలు దెచ్చిరు మా తాతయ్య వాళ్ళు ఇగ మంచిగా అవ్వే తిన్నాం అనమాట ఎండకాలం ముంజలు తెలుసా అండి మీకు ముంజలు వైట్ కలర్ వి అవి తిన్నాము ఇంకా ఇగ ఎండాకాలం ఇగ తాతయ్య వాళ్ళు తె స్తారు గదా ఈతకాయలు ఏమేమో ఊర్లల్లో ఎట్లుంటాది దొరుకుతాయి గద దొరుకుతాయి తెచ్చిర్రు తిన్నాం మేమైతే మంచిగా ఇప్పుడు సిటీకచ్చినాం ఒక్కటి గుడా దొరకట్లేవ్ మేం పైసలు పెట్టి కొందామన్నా దొరకట్లే ఇక్కడ
అవునా
ఉమ్
పల్లెటూర్లలో మాత్రం అన్ని దొరుకుతాయి మంచిగా
అవునండి ఫ్రీగా దొరుకుతాయి మళ్ళా ప కన్న వాళ్ళు అడిగియిమన్నా ఇస్తారు తెచ్చి కానీ ఇక్కడైతే కొనుకున్న గుడా దొరకట్లేవు
ఉమ్ కొను ఒకవెలా కొనుక్కున్నాగాని అవి ఫ్రెష్గుండవు
ఆ అవున అసలు అది మాత్రం నిజం అండి ఎంబాటే ఖరాబ్ అయితై తేల్సా మన దగ్గర మనం మార్కెట్ లో జూసేటప్పుడు మంచిగుంటాయ్ క్యారెట్స్ అయినా అవి మొన్న ఒకరోజు ఫ్రైడే రోజు కొన్నాం ఇడ మళ్ళా టూ డేస్ కి ఖరాబ్ అయిపోయినాయి అసలు ఫ్రిడ్జ్ లేదు మా దగ్గర హాస్టల్లా కొన్నాయి చూడ్డానికి ఏమో మస్తున్నాయి అని కొనుకుంటే పైసలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి మాకు తెల్వదు అన్నమాట అంత గోనాలి ఒకసారి కిలో అట్లా కొను కున్నాం ముగ్గురికి తిన్లే అట్లనే ఖరాబ్ అయిపోయినై
ఉమ్ చెప్పాలండి
ఉమ్ ఎండాకాలం సెలవులల్ల ఎటైనా వెళ్ళి రాండి సమ్మర్లా
ఎట్లేదండి
ఇంట్లోనే ఉన్నరా ఇగ
అ ఇంట్లోనే ఉన్నామండి
ఇంట్లోనే బెస్ట్ అండి ఇంట్లోనే బెస్ట్ అసలు
హలో హలో హలో హలో
ఆ చెప్పండి
ఆ ఇంక ఏం చేస్తున్నరండి
ఏం లేదు అట్లా
ఇంట్లో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా
ఆ ప్రిపేర్ అయితున్నా ఒకటి ఉంది అది మంచిగ క్లియర్ చేసుకోవాలన్నమాట
అవునా
ఇంక కాలేజ్ కూడ అయిపోతదండి మాకు రెండు నెలలయితే సెల్వే ఇంక అయిపోతది చదువు
అవునా ఓకే తర్వాత జా బా తర్వాత జాబా
ఆ ఇప్పుడే వెతుక్కుంటున్నా అన్నమాట ఏదైనా జాబ్ వస్తే బయటికి వచ్చేస్త ఇగ హాస్టల్ నుంచి
అవునా ఉమ్
మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సాఫ్ట్వేర్ లో ఏమైనా జాబ్స్ ఉంటె రిఫర్ చెయ్యండి ఆ
మీకు వాతావరణం అంత చల్లగ ఉందనుకుంట అక్కడ
చాలా చాలా సలిపెడుతుంది ఒక్కొక్కసారి అయితే నిద్ర కూడా తొందరగా పడుతుంది తెలుసా అండి అసలు
అవునా
ఆ ఈ చలికి నిద్రపోతున్నాం కూడా తొందరగ ఎప్పుడు పడుకోనే పడుకోము లెవెన్ ట్వెల్వ్ అయినా నిన్న అయితే నైన్ థర్టీ టెన్ కేే పడుకున్నాం ఆ అవునండి
నే ఎంజాయ్ చేసిర్రా మరి సమ్మర్ హాలీడేస్
ఆ ఆ మంచిగ చేసినం మా ఫ్రెండ్కయితే వర్షంకి కోల్డ్ కూడా అయిందండి టాబ్లెట్స్కనీ అట్లనే బయటికి కూడా వచ్చినాం టాబ్లెట్స్ తీసుకోవాలి
అవునా సమ్మర్ హాలీడేస్ లో ఎక్కడికైనా ఎళ్ళిర
ఆ ఎళ్ళినమండి వండర్లా వండర్ అట్ల మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినాం అనమాట ఒక ఆమె వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చింది సరే పోదాం పాండి అంటే పోయినం
ఆ
హైదరాబాద్లోనే ఉంటది
ఉఉం
మంచి అసలు మస్తు ఎంజాయ్ చేసినాం తెలుసా అంటె ఒక్క రోజు పొద్దున ఏడింటికి పోతే నైట్ పదకొండున్నర అయింది వచ్చేసరికి హాస్టల్కి మళ్ళా
అవును బాగుంటుంది అక్కడ
చాలా బాగుంటది కానీ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఆడే గేమ్స్ కావన్నమాట మనం ఓన్లీ ఫ్రెండ్స్ తోటి వెళితేనే మంచిగుంటది అది
ఆవునున్
ఉమ్ మస్త్ అసలయితే ప్రాణం మీద ఆశ లేని ఒల్లే ఆడాలి అలాంటి గేమ్స్ అంటె పెద్ద పెద్ద గేమ్స్ ఉంటయి అక్కడ
అవునా
మేమైతే అన్ని తెగించి ఆడుకున్నాం అసలు ఫుల్లు ఏదైతే అది అయితది ఏం పడము అందరు పడుతున్నారా అని ఫుళ్లు ఆడుకున్నాం
ఉమ్ అక్కడ మీ బెస్ట్ మూమెంట్ ఏంటి హలో హలో హలో హలో
అ
హలో